హలో వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందండి మీకు వినిపిస్తుందే
ఆ వినిపిస్తుందండి బావున్నారండి
ఆ బావున్నాండి మీరు బావున్నార
ఆ బావున్నామండి ఏం చేస్తున్నరండి
నేనా ఏం చేయలేవండి ఊరికే మీరు ఫోన్ చేసారు కదా మీతో మాట్లాడుతున్న మీరు
అవునండి ఊరికే ఎందుకు ఉండాలండి ఏదన్నా పని చేయొచ్చు కదా ఏదన్నా
అంటే మీరు ఫోన్ చేస్తారని తెలిసి మీకోసం ఖాళీగా ఉన్న
అవునా అండి మంచి పని చేసారండి టిఫిన్ చేసారా
చేయాల ఆ చేసినా అండి మీరు
ఆ తిన్నామండి ఏం తిన్నారండి మీరు
నేనా దోస తిన్నా అండి
అవునా ఎన్ని దోసలు తిన్నారండి
నాలుగు
మీరు చాన స్లో మాట్లాడతారుఅండి కొంచెం ఫాస్ట్ మాట్లాడల
ఆ సరే మీరు ఎన్ని తిన్నారు
అవును నేను ఏం తిన్నా అంటే రాగి మాల్ట్ ఎగ్స్ తిన్నా అండి కోడి గుడ్లు
ఓ డైటింగ్ చేస్తున్నారా
ఏదో కొంచెం చేస్తున్నాం అండి మీలాంటి వాళ్ళు లావ్ అయినావ్ లావ్ అయినావ్ అంటున్నారని అట్లా కొంచెం డైటింగ్ చేస్తాను
మీరేం లావ్ కాలేదండి ఎవరన్నారు వాళ్ళకి సైట్ అనుకుంటా
అవునండి నిన్న మా ఫ్రెండ్ ఒక అబ్బాయి అన్నాడండి అందుకు
అవునా మైల్స్ అతను కన్ఫామ్ సైట్ ఉంటుంది
ఆ ఆ స్పెట్స్ పెట్టుకుంటాడు కానీ ఏమో కొంచెం సైటింగ్ ఎక్కువయినట్టుంది
ఓ పెట్టుకున్నా కనపడలేదంటారా
ఆ మేబీ స్పెట్స్ ఏమన్నా దుమ్ అయింది ఏమో స్పెట్స్ తుడుచుకొని చూడలేదు అనుకుంటా
అదే అదే అదే కదా మీరు బక ఎక్కగానే ఉన్నారు
అదే అదే అయితే స్పెడ్స్ ప్రాబ్లమ్ అనుకుంటా.
హ అలాంటి వాళ్ళ మాటలు పట్టుకోకండి.
పట్టించుకోవాలండి మళ్ళీ. పట్టించుకోకపోయినా కూడా ఫీల్ అవుతారు మళ్లా.
అంత ఏం కారులేండి అందరూ. అవునులేండి.
అయితా రనిని. తెలివి ఆ ఈ ఈ అబ్బాయి చాలా ఎక్కువ ఫీల్ అయిపోతాడాండు.
ఆ ఆ నేనైతే అట్లా ఫీల్ కానండి ఏమి.
అ మీరు చాలా మంచి అబ్బాయి అండి. మీలాంటి మంచి అబ్బాయి, ఈ ప్రపంచంలోనే ఎక్కడా ఉండడు.
ఆ ఏదో దేవుడు ఇచ్చిన దానిలో కొంత. అంటే మీ అంత కాదనుకోండి మరి.
కొంతేం లేదండి చాలానే ఉంది.
హ ఎంతున్నా మీ అంటే మీకంటే తక్కువే లేండి. మీరు చాలా కదండి. ఓకే మీ ఫ్రెండా.
ఆ అవునండి మా ఫ్రెండే అండి. మా ఫ్రెండ్ నుంచి ఇన్స్పైర్ అయ్యి మంచితనం వచ్చింది.
గతం లన్న.
ఏమండి అర్థం కాలేదండీ.
అతను చాలా మంచోడు అయి ఉంటాడు అంటున్న.
అవునును చాలా మంచోడు. ఆ ఇంకేమండి విశేషాలు. ఎక్కడ ట్రిప్స్ సినిమాలు.
మీకు ఫ్రెండ్స్ ఎక్కువ ఉండాలే అనుకుంట కదండీ.
అవునండి చాలా మందే ఉన్నారు.
ఆ అదే అదే ఎప్పుడు బిజీ.
అవునా. అవునండి నాకు పొద్దున్న లేచినప్పటి నుంచి. రాత్రి పడుకునే వరకు అదే పని అండి నాకు.
ఇంట్లో ఏం అనారా అండి బాగా.
ఆ అసలు ఏ ట్వంటీ అవునవును. అవున అవునండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇంకా అదే పని నాకి.
అండి చాలా గారాబంగా పెంచుతున్నారు. చ్చ
ఆ ఎక్కడున్నా రండి మీరు. అవున అండి. అయిపోయిందండి మీ కాలేజ్ అంతా.
ఆ అయిపోయిందండి. కాలేజ్ ఎప్పుడో టూ మంత్స్ అయితాంది.
ప్రాజెక్ట్ ఏం చే ఏం ప్రాజెక్ట్ చేసారు.
గుర్తుకు లేదండి అంటే.
ఆ వాళ్ళు ఇస్తే మీకన్నా టైల్ ఐనా గుర్తుకుండాలే కదండి ఏం ప్రాజెక్ట్ చేస్తారన్న మీరు.
అవున్ పెద్దదండీ అది గుర్తుకులేదు ఒక రెండు వర్డ్ లు అయితే గుర్తు.
గుర్తుకు పెట్టుకోవాలండి. ఎవరైనా అడిగి ఎవరైనా అడిగితే, ఏం చెప్తారు గుర్తుకులేదని చెప్తారా.
లేలే అప్పుడప్ప అడిగినప్పుడు నేర్చుకుంటానండి.
ఇప్పుడు నేను అడుగుతున్నా కదా చెప్పండి ఏం చేస్తున్నారు.
అంటే నేర్చుకున్నాక చెప్తాను. అప్పుడు అడగండి.
ఎట్లా అండి ఇలా అయితే మీరు. కాలేజ్ అయి రెండు నెళ్లు కూడా కాలేదు అప్పుడే టైటిల్ మర్చిపోతే ఎట్లా.
అంటే అది మనం చేస్తే మనకు బాగా గుర్తుకుంది కానీ కాలేజీ వాళ్ళు ఇచ్చారు కదా అందుకు గుర్తుకు లేదు.
కాలేజ్ వాళ్ళు ఇచ్చినా ఎవరు ఇచ్చినా గుర్తుపెట్టుకోవాలే కదండి మీరు రెజ్యూమ్ లో పెట్టలేదా మీరు.
ఆ రెజూమ్ లో పెడదామని అది తీసుకున్నాను బట్ కానీ చాలా పెద్దగా ఉంది ఇది
పెద్దగా ఉంటే మీరు నేర్చుకోవాల పెద్దగున్న చిన్నగున్న ఇంటర్వ్యూ లో అడిగితే తెల్దని చెప్తారా మీరు
లే లే అప్పుడు నేర్చుకుంటా అండి అప్పుడు ఎట్లా చెప్తాం తెలీదు అని
అదే మరి ఇంకా టూ మంత్స్ అయినా ఇంకా నేర్చుకోకుండా ఏం చేస్తున్నారు
నేర్చకుంటానండి
ఎగ్జామ్స్ అన్ని బాగ రాసినారా అండి రిజల్ట్స్ వచ్చినాయా
హుమ్ వచ్చయండి రిజల్ట్స్
అన్ని పాసా
ఆ పాసే అండి
టాపర్ అయితే మీరు
పాస్ అయితే టాపర్ అంటే ఇంక ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు అండి మీలాంటి వాళ్ళు
ఎక్కువ మార్కులు వచ్చినా వాళ్ళ కన్నా పాస్ అయిన వాళ్ళే గ్రేట్ అండి
ఇప్పుడు ఫస్ట్ టైం ఇట్లాండి ఇలా వింటున్నా అండి వెరైటీగా
కొత్త కొత్తగా ఉంటాయండి ఆ ఏందింక చెప్ నెక్స్ట్ ఏం చేయాలీ అనుకుంటున్నారండి
జాబేనండి
అంటే ఏదైనా అప్లై చేస్తున్నారా అప్లికేషన్స్ వేస్తున్నారా
లేదండి వేరే వాళ్ళతో అడుగుతున్నాను డైరెక్ట్ అట్లే జాయిన్ అయిదా
అట్ల మనీతో ఖర్చు అయితుంది కదండి డైరెక్ట్
లే లే అంటే మ ఐటీ కాదు నాన్ ఐటీ లోనే ఫ్రెండ్స్ ఉన్నారు అట్లా డైరెక్ట్ గా పోదామని
అవునా అండి ఎవరన్నా మాట్లాడుకున్నారా
ఆ మా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళని అడుగుతాన్న అంటే ఇంటర్వ్యూ అలా ఏం లేకుండా డైరెక్ట్ జాయిన్ అయ్యేలా
అవునండి ఏమన్నారండి వాళ్ళు ఇంకెప్పుడు చెప్తారండి వాళ్ళు ఇప్పుడు ఎప్పుడు అడిగినారు
వన్ మంత్ అయిందండి అడిగి
మరి ఇంకొకసారి ఫోన్ చేసుకుని కనుకోవచ్చు కదా ఏమి ఇక్కడి వరకు వచ్చింది ప్రాసెస్ ఏమని
చేసినా అండి చెప్తా అన్నారు ఇకా మనం గానీ పొద్దాకులు అడిగితే ఏం చేయలేం కదా
ఎక్కడ అండి ఏ ఊర్లో
బెంగళూరులో అండి
బెంగళూరా అండి ఆ ఓకే ఇంట్లో అంతా బాగున్నారా అండి ఆంటీ అంకుల్ అన్నా అందరూ
ఆ బాగున్నారండి మీరు బాగున్నారా మీ మీరంటే మీరు కాదు మీ ఇంట్లో వాళ్ళు
ఆ బాగున్నారండి హుమ్ మరి ఏం చేస్తారండి రోజు ఇంట్లో మీరు
నేనా నేను
ఆ చెప్పండి
సరిగ్గా మాట్లాడతారా
ఆ చెప్తాను చెప్తను ఏంది ఆ ఏందో మర్చిపోతారు కదండి ఏమన్నా మాట్లాడుతుంటే మనము
నేనా అదే ఇంట్లో రోజంతా ఏం చేస్తున్నారు అడిగారు
ఆ కరెక్ట్ కరెక్ట్ ఆ ఇంట్ల ఏం చేస్తున్నరు రోజు మీరు?
నెట్ బ్యాలెన్స్ ఏసుకున్నా అది అయిపోగొట్టి చూస్తానండి.
వీల్ నన్ డిస్టర్బ్ చేస్తాన్నను నేన్ బయటికెళ్తా ఉన్నండి. ఆ ఏది నె బాలెన్స్ ఆ, ఎందుకు డబ్బులు ఎక్కువనయా మీక్ నె ట్ బాలెన్స్ ఎపిచుకునేకి. ఎక్కువైతే నాకన్న ఇయ్యండి. పానీపూరన్న తింటాను వెళ్ళి ఈ రోజు
ఎందుకు వద్దులేండి డైట్ చేస్తున్నారు కదా ఎందుకు మరి
పర్లేదులేండి మీ నెట్ కన్నా పానీపూరి తినడం బెటర్
అంటే ఇంకా లావైతర్ వదు
తాగితే మన్లెండి ఏం పర్లేదు గానీ నెట్ ఎక్కువే మీరు చిల్ చేస్తున్నారా?
అంటే నెట్ బాలెన్స్ ఎపిచుకుంటాం కదా అవి ఊరికే వేస్ట్ అయితుంది కదా చూడకోకుంటే.
ఏం చూసారండి?
ఇన్స్టాగ్రాము, యూట్యూబు, మూవీస్ చూస్తానండి.
ఏ మూవీస్ చూసారు రీసెంట్ గా?
రీసెంట్గా ఓ అంటే రీసెంట్గా చాలానే చూసాను.
ఉమ్ ఛానల్లో రెండు చెప్పండి
పెద్ద మూవీ చూసాను. మొన్న రిలీజ్ అయింది కదా.
ఉహు ఎవరండి హీరో దాంట్లో మీరేనా?
లేద్ లేద్ నాకి ఇంకా అంత స్కోప్ రాలేదు రామ్ చరణ్
రామ్ చరణ్ ఆ బా చేసారా యాక్టింగ్ వాళ్ళు?
చేశారండి
మీ ఫేవరెట్ హరో ఎవరు?
అంటే నాకు ఆన్సర్ ఇచ్చేకి టైమ్ ఇవ్వండి, అన్ని క్వశ్చన్లు మింద మింద అడుగుతున్నారు.
మీరు గంటకో సమాధనం ఇస్తరండి, ఫాస్ట్ ఫార్వర్డ్ ల మాట్లాడల.
అట్లా మాట్లాడినా ఏం రాదండి మెల్లగనే మాట్లాడన్
పి నేనే ఫాస్ట్గా మాట్లాడలా, గ్యాప్ ఇయోద్దని చెప్పి మరి మీరే గ్యాప్లు ఇస్తన్నారు.
మాట మాటకి ఇప్పుడు నేను మాట్లాడిన తర్వాత గ్యాప్ తీసుకోని మాట్లాడొద్దా అన్నాన
ఆ అట్లా రాదండి నాకి. నేను వగ వగా వాగేస్తానండి. మీరు గ్యాప్ ఇవ్వమన్నా ఇవ్వలేను నేను.
మీరు వాగుతారు కరెక్టే కానీ
ఇంత స్లో మాట్లాడితే నాకు మళ్ళీ నేన్ మాట్లాడే టాపిక్స్ అన్ని మర్చిపోతాను.
ఇప్పుడు మీరోకటి మెల్లగ మాట్లాడండి, చాల ఎందుకంటే ఇంక మనకి చాలా టైం ఉంది.
చాల టైమ్ ఆమ్ మైండ్ లేదండి, టాపిక్స్ మర్చిపోతాను.
మీకి మైండ్ లేదులేండి అది తెలుసు. నాకు చెప్పండి నేను అవ్ గుర్తుపెట్టుకుంటాను. నేను ఒకటోటి మాట్లాడు, నేను కావాలంటే ఒకటోటి మాట్లాడతా.
ఆ మాట్లాడండి
మీర్ చెప్పండి
మీరేం మన్నారు కదండి మాట్లాడ్నన్ నేన్ మర్చిపోయిన టాపిక్స్. ఆ నేను చెప్తా కదా నాకు మైండ్ లేదని, మరి మరి చెప్నా కదా. అది నువ్ చెప్పేస్నా కదా మీరు మాట్లాడండి ఇప్పుడు నేన్ వింట.
మీరు వింటారా నేన్ మాట్లాడితే?
ఆ వింటాను చెప్పండి
ఆ ఏ స్పీకర్ నే మాట్లా అలా ఏం లేదండి అదే పెద్ది చూసాను సినిమా, మీరు చుడ్లేదా?
నేను చూడలేదండి. నాకు సినిమాలు పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఎప్పుడో ఇ చానా బాగుందని చెప్తే ఇంక సినిమాలు పెట్టుకొని చూస్తానండి.
ఉమ్ అంత బాగా నచ్చినవి ఎం సినిమాలు ఉన్నాయండి మీకు
ఆ ఏంది
మీకు బాగా నచ్చిన సినిమాలు ఏమున్నయంతగా అంటావున్
నాకేం పెద్ద అంటే ఫ్యామిలీ సినిమాస్ అయితే చూస్తానండి కొంచెం ఇంట్రెస్ట్గా ఇట్లా కొట్టుకునేది చచ్చేది అట్లా చూడలేను నేను
ఏమండి
ఏమో ఇంట్రెస్ స్ట్ లేదండి కొంచెం ఫ్యామిలీ రిలేటెడ్ కొంచెం మంచిగా ఉండేది పాటలు బాగుండేది అలా అయితే చూసెస్తాను
అవునా
అవునండి
యాక్షన్ వి అట్లాంటివి చూడరండి యాక్షన్ సినిమాలు అలాంటివి చూడాలా
లేదు లేదండి అసలు ఇంట్రెస్ట్ లేదు నాకలాంటి సినిమాలు చూడలేను నాకు బోర్ కొడుతది
చూడండి బాగుంటయి అవి గనీ
ఏమో అండి నాక అవి కొట్టుకుంటయని స్కిప్ జేసుకుంటా పోతాను ఇగేందుకు చూడ్డమని చూడను
ఏ అండి మీరు కొట్లాడలేదా ఎవరితోనూ
నేను బాగ కొట్లాడతా నేను కొట్లాడేది వేరు ఆ సినిమాలోన కొట్లాడేది వేరండి వాళ్ళు చం గుద్దుకుంటరండి నేను గుద్దుకో ఏ కొట్ ట్లేన్ గదండి నేను జస్ట్ మాట్లాడతా
ఆ మీరు కొట్టలేదు కనీ కొట్టినట్లే ఉంటాయి గదా మాటలు గానీ
ఆ ఆ పక్క వోళ్ నుంచి ఉంటది ఆపక్క ఎలా ఉంటే ఈ పక్క అలా ఉంటాయండి
సేమ్ వాళ్ళుగానదే చేస్తారు గదా
దో లా ఉంది కదండి అదేదో మర్చిపోయినాను ఓ షట్ ఇంక సిక్స్త్ క్లాస్ లో నుంచి రన్న గుర్తుక్ రావడం లేదు సరేలేండి బాయ్ అండి ఇంకా
ఆ సరే అండి
ఉమ్